ఉ చొప్పురా
ఇంతగా అప్పుడు అప్పుడు జూషి బాలెప్పుడు జూషినాను అప్పుడు నువ్వు వొచ్చు జూషినవా
ఎప్పుడు
మ్యారేజ్ నాడు
ఆ రోడ్ మీదా ఆహా నాకు నువ్వూ ఎట్ల పరిచయం దెల్సా గణేష్ మావయ్య వల్ల పరిచం
ఆ నాకిప్పుడు గాదు నువ్వు షిన్నబ్బ నుంచి దెల్సు నాకు
ఆహా నాకంత ఐడియా లేదు నాకు గణేష్ మావయ్య ఇగో ఈయన సిద్దూ గొప్పొల్లు వుంటాడు అది ఇది అన్ జొప్తే అప్పుడు ఈ నా దగ్గర ఫోనొచ్చినప్పుడు అప్పుడు ది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో రిక్వెస్ట్ బెట్టినా
నీ ఫోటో ఒకటి దీంట్లో ఉండే గదక్క నువ్ శారి గ ట్టుకొని ఇట్ల గూస్సొని బెట్టుకొని నామ్ మా మమ్మీదా
ఆ నగ్ బెట్టిండు మావయ్య గణేష్ మావయ్య
అహ నువ్వనుకున్నా నేను
మా అమ్మ చిన్నప్పుడు పోటో మా అమ్మ ఫేస్ కట్ అప్పుడు మారాలె ఇప్పుడు మారాలె హూ నాకాడ గణేష్ మా వయ్య వాళ్ళ నాన్న ఫోటోలు గూడా ఉన్నాయ్ మా అమ్మకి చీర గట్టిచ్చినప్పుడు ఉన్నారు వందరు
ఆ
అందులో బానేే ఉండు తాత
అప్పుడు బాగనె వుండాయ్
ఆ
అ
గణేష్ మాయ్య ర్యాపిడో తోలడుగా
రాపిడోనా
ఆ నల్కొండ వచ్చినప్పుడు రాపిడో తోల్తాడంట ఆయననే చెప్పిండు మామయ్యనే అన్నాడు
ఆ
పొద్దుగాలా ఐదు గంటలకి లేస్తాడంట ఐదు గంటలకు అన్ చేస్తాడంట కతం ఒక రెండు మూడు వందలు రాంగానే మళ్ళా బంద్ చేస్తాడాంట ఇగ మళ్ళా రే మూడు వందలు ఖర్చు అయిపోయినాక మళ్ళా అనై చేస్తాడంటా అట్ల చేస్తాడంట
ఒక ఐదు ఆరు రైడ్లు కొట్టుకుంటాడేమో
ఆ
మే మన్న గుడా అంతే బై ముప్పై రూపాయలు ఏమంటరుగా ముప్పై రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నా
ఆ నేను హైదరాబాద్ ఉన్నప్పుడు యడికి పోవాలన్నా రాపిడోనే బండి బుక్ చేసుకొని పోయేదే ఒకదానుంటే
ఇంగ మేం కూడా మన్న సికట్ల ఏం చేయాల అర్థంకాక టైము ఎనిమిదిన్నర అయితుంది అక్క
ఆ
ఎనిమిదిన్నర అయితుంటే ఆ నేన్ ఏంచేయ ఏంచేయాలో అర్థంకాక రోడ్డు మీదకి పోలేను ఇగ బావ మొత్తుకుటున్నని బావ బావ స్పీ బావ క్లాస్ పీకుతున్నగాని రాపిడో బుక్ చేసిన
ఆ
ఇప్పటరా పరప రాపిడో బుక్ చేసుకొని ఇంగ అటు రాంగానే బా నేను పోతున్నాను రేపిడో వచ్చింది అన్నగా
ఆ
క్లాస్ మధ్యలో అపిండు ఇగ
ఆ
మా అక్కే అక్కేమో రాధక్కేమో నువ్వు పోరా నువ్వు పోరా బావ క్లాస్ పీకుతాడు అంటది మా అక్కేమో మా అక్కను తిడుతుండు నువ్వు వానికి స కదా అని
ఆ ఇది నాది వాట్సాప్ ఏందిరా అసలు ఏం డౌన్లోడ్ అయితలేవు స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది
స్టోరేజ్ ఫుల్ అని చూపెడుతుందా
యాప్లు ఫోటోలు డిలీట్ చేస్తానే స్టేటస్లు వస్తున్నాయి లేకపోతే అసలు స్టేటస్ కూడా కని పిస్తలేవు ఎట్లా కొడుతారు
ఇప్పుడు ఆ వాట్సాప్ ఓపె ఇప్పుడు నీఫోన్ ఓపెన్ చేయ్
ఆ ఆ వాట్సాపే ఒత్తి పట్టాల
ఆ వాట్స వాట్సాప్ ఒత్తి పట్టు డిలేటు ఒకటి ఇట్ల ఇంటు గుర్తు వచ్చిందా
డిలేట్ వొచ్చింది అన్ ఇన్స్టాల్ వచ్చి అదే అన్ ఇన్స్టాల్ ఇన్ఫో అని వచ్చింది
ఒకటి ఒకటి పర్మిషన్ లేకూడదు హాఫ్ ఇన్ఫామ్ అని ఉంటది
అదొత్తన్న
ఆ వచ్చిందా మూడు వస్తాయాక్క మూడు ఆప్షన్స్ వస్తాయి
ఆహ ఫోను బుజ్జికడుంది చూస్తా నేనేఏం చేస్తున్నా అసలు ఏం వస్తలేవు ఏందని ఎప్పుడెప్పుడయో అన్ని ఫోటోలు డిలీట్ చేసినా నేన్న కూసోని అసలు ఢిల్లీట్ చేయద్దా అంటే ఢిల్లీట్ జయబుద్ధ అయితలేదు ఏ ఓస్తలేవు అసలు వాట్సాపే ఆ వాట్సాపే ఓపన్ యితలేదు నాదీ ఒప్పో
ఎప్పుడు కొన్నావు
టింగ్ బ్రాండ్ ఎఫ్ నైన్ ప్రో ఒప్పో రిలీజ్ అయినప్పుడు కొన్నా ఎన్ని ఇయర్స్ అంటే నానున్నప్పుడు కొన్నడు నానా కూడా టూ ఇయర్స్ వాడిండు ఆ ఫోన్ని
అప్పుడు గూడ
ఆ కొన్ని టూ ఇయర్స్ వాడిండు
ఎన్ని ఇయర్స్ మాతా
ఆ టుూవ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయితుందా చి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏడా ఒక నైన్ ఇయర్స్ అయితుందేమో
టె నై నైన్ ఇయర్స్ వస్తున్నవ అక్క
ఆ ఇప్పుడు నైను ఇప్పుడు నేను వాడబట్టి ఇప్పుడు టెన్ ఇయర్స్ ఈ ఫోను ఇంత రిపేర్ కూడా రాలే
అయ్యా
ఏమనంటే బుజ్జి బట్ పుట్టిప్పటి నుంచి ఆ పైన గ్లాస్ బగులుతుంది అని అప్పటి దాక ఆ పైన గ్లాస్ కూడా వాళ్ళ గోట్టలే నేను ఎట్లేపిచ్చిన గ్లాస్ అట్లనే ఉండే ఆ ఫోన్ అంత ఇస్రేస్ కొడతది నెలకి
తే నువ్వు కొత్త వేరే ఫోన్ కొనియాలి ఇగ ఆమెకి
ఆ హ ఏద ఎన్ని ఫోన్లు కూడారి ఇచ్చినో జాతరల అన్ని ఇలు కొడుతుంది పలంక కొడుతుంది
గా ఫోన్లు ఉంటయా ఇగ
ఆ మా మామయ్య ది పాత ఫోన్ ఉందేరా ఆ ఫోను ఈ ఓన్లీ యూట్యూబ్ వైఫై ఉంటది కాబట్టి ఏ యూట్యూబ్ వొస్తది ఆ అది ఇద్దామంటే అది తాత వాడుకుంటా అన్నాడ అంట
ఆహ
ఉమ్ ఇంగ ఆయన ఫోన్ బాగా చెప్పించుకొని వాడుకుంటా అన్నాడంట సరేలే వాడుకో అని అన్న ఇగా
బుక్కివికి ఇప్పుడు నీ ఫోన్ ఇస్తున్నావా మాయా ఫోనా
నా ఫోనే తీసుకుంటది ఎవరి ఫోన్ ఉంటే అల్లా ఫోన్ తీసుకుంటది
ఉహు
ఉమ్
ఈజ్ మామయ పోనా
ఆ
లేవలే ఇంకా
లేషిన్న
ఏం జేస్తున్నావ్
నా ఫోన్ గెలుకుతుండు
ఇవి
ఇది నేను మాట్లాడతలే
కివికి
కివా కివి నీళ్లలా వాటర్ వస్తున్నయి అల్లా ఆడుతుంది ఇమేకు ఒక సైకిల్ కొన్నారా అమెజాన్ లా దానికి ఇట్లా మనం పట్టుకుంటాం పైన తిప్పడానికి ఆ అది దాని కి ఇక్కడ హ్యాండిల్ కి ఒకటి రావాలి
తాలే
రాలేదు అది అది మనం తిప్పంగానే తిరుగుతది స్క్రూ టైప్
మరి ఇంకా రిటర్న్ పెట్టపోతీవక్క
ఎప్పుడో తీసుకున్నా మామయకి అప్పుడే చెప్పిన రిటర్న్ పెడదాము అని అంటే ఏంముంది లే ఏం వదు అన్నాడు బ బయట కొనుకొస్తా అన్నాడు ఆ కొనుకొచ్చ కొనుకొచ్చినట్టే ఉంది ఇగ అది తేలేదు ఇవనేమో ఊకె ఎక్కుతది
తిప్పుతద ఆడికిడికి
పటుకోని తిప్పుతా
వస్తాదక్క
ఆ
నడుస్ ఆ
ఇగ ఆమె నడుస్తది అమే నడుసేదెందో ఉరుకుతంది రోడ్ల మీ
ఆహా
సైకిల్ మీద ఎక్కి నించుంటుంది దింపుతనేమో ఏడు తుంది కింద పడుతది చక్కగా అయితది అప్పుడు కదా థర్టీన్ హండ్రెడ్
ఉహు
ఇంకొకటెమొ నార్మల్గా బండిలాగా ఉంటది గా దొబ్బుకుంట పోతారు
ఆ
మో ఇన్నే తీసుకున్నా నల్గొండల అది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ చెప్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తెచ్చిండు మామయ్య
ఉహు
ఉ ఇగ నాకు ఒక బట్టలు ఉతికే పని తప్పింది మిషన్ లేస్తా అన్నీ
వాషింగ్ మెషన్ తెచ్చిండ
ఆ అమ్మ ఇప్పిచ్చింది ముప్పై వేలు మొత్తం
ఇంగ సెట్ ఇగ నువ్వు ఓన్లీ అన్న మండుడు అంతే
ఆ అంట్లు అన్నం కూర
వంట మనిషిని బెట్కో ఇగ పని మనిషిని బెట్కో
ఏం వొద్దులేర మనం ఎవనా ఫీల్ మనం ఏమన్నా ఫ్యూచర్ లేమన్న జాబ్ చేస్తే పెట్టుకోవచ్చు గానీ నే ఇప్పుడు ఇట్లానే కాలిగనే ఉ నా అయ తిని కూర్చుంటే ఒళ్ళు పెరగటం తప్ప ఏం లేదు ఆడా ఇప్పుడే లావు ఉన్నావ్ అంటూరు అందరూ
అ ఇక పాప కొతు అందా లాభ ఇదుగా
ఉ పెళ్లి ఆకముంది ఎంత బగ న నో ఇబడంత
ఆవునాకట్ బ ఉండ కరయిట్ కూడా అప్పుడు పొట్టటింటదు
అవును మరి ఇప్పుడు కూడా పొట్టి గనే వున్న గానీ లావు ఉండే
అయితే నాకు కొంచెం
అ అవునా ఏమో ఏమైందొ
ఆ పొట్టి గున్నది
ఆ అప్పుడు బక్ అవ్వండే ఏం లే బక్కపోతుంది అప్పుడు బ దిడ్బ బిడ్బ దిద్ద
స్పెడ్స్ పెట్టుకునేది ఇట్టిట చూసేది
ఆ నివ్వే నిబ్బ బ్యాచ్ ఆ రోడ్ మీదన
ఆ అసలు ఎంత వచ్చి్ర ఇంత ఇన్నోసెంట్ అ బని అటేడు చూస్తున్నా నకల్ నకల్ మారారు త సడంగా ఒక సారి కొత్తగా ఉందాక కొత్తగా ఉండేసరికి నాకు అనుమానం రాపోదు నాకు
ఆ
ఆ కొత్తగ మెరిస్ నేను కొత్త బుట్టకాద్ద వయి
ఆహా ఆగో ఈయన పెట్టా అంటే అంతలావు నిద్ద్ర దిండు కింద నుంచి పైకి
ఆ నేను చూసిన ఆ ఎదో తేడా కొడు తుంది వెంప అన్నం చూచంద నబతున్నా
అదే ఇగ నువ్వు చూడటం ఎవ్వరికి తెల్వదు అప్పటి దాకా ఇవ నేను చేసుకున్న టూ డేస్ కి దక ఎవ్వరికి తెలివాల థర్డ్ రోజు రామ్ అన్న స్టేటస్ పెట్టిండు
నాక ఇంట్లో ఇంట్ అంటారు అరే పర్మ ఫరే పలే అవునా న అవునా ఎప్పుడు నేను ఏం నిలవాటన్నా ఆ అవునా అవునా ఎగ తాళి ఆ అవును ఉం ఉం అప్పుడు అంటురు నాతోటి అవునా అని అయ్యో నాకు తెల్వదు అట్లా నేను అన్నగా తే తెల్లారినంక నేనే చూసినా ఫస్ట్ అని చెప్పిన మా క ఆ దంగ బాడక వాంటది పర మొక్కలునే
ఆహా ఆ అప్పటి దాక ఎవ్వరు తెల్వదు రామన్న స్టేటస్ పెట్టిండు వీళ్ళు తాగి ఏం పని ఉంది పెట్టిరంట అప్పుడుకి కూడా మావయ్య స్టేటస్లు పెట్టకు ఎవరికి పూటోలు పెట్టకు ఎవరికి తెలవద్దు అని అన్నాడు
ఆ
కొన్ని రోజులు తెలవకు తెలివకుండా ఉండని అని అన్నాడు అప్పుడు అన్ని గొడవలు గొడవలు అయ్యాగా ఇక
గొడవలేనే అక్క
ఆ ఇక నగ అస్తే రావు తా ఏంపానే కదం పెట్టిడు రావన్న నెంబర్లు శ్రీకాంత్ అన్న కాడు ఉండే అందరిక రా అందరి దగ్గర ఉండే
ఉమ్
చూడా పోలు చెయ్య చూడా పోలు చెయ తేనే ఏమో ఫోన్ మాట్లాడలేక చస్తున్నాట ఆ రోజు
ఎందుక ఇప్పుడనా తెలవాల్సిందన్నాగా మరికి
ఆ అంటే అప్పుడు ఏమ అనుకున్నాం అంటే కొంద ఒక వన్ వీక్ సలవకుండా ఉంటే చిన్నగా రిసెప్షన్ లాగా పెట్టుకుందాం అని అనుకున్నాం
రిసెప్షన్ చేసుడు కదా అక్క
ఎడ చేసిర్రు
రిరే
చెయ్యాలె ఎ అన్న పెళ్లి అయినా ట్వ మంత్స్ కే కివి పాత పాటల
ఆహా
ఏ అప్పుడు ఏం చేస్తాంలే అని ఇక ఫస్ట్ బడ అయిపోయిందిగా చేసినంగా నువ్వే రాలే
ఆహ
ఉ అమ్మ అమ్మ అమ్మొచ్చింది ఫే బర్త్డే రోజవ రాతం ఏంద్రా ఆ సెకండ్ బాడేయ్ కీ జప్తారా
ఆ
హ నువ్వు గణష్ మాయ శ్రీకాంత అన్న
ఇంకా అనుగోడాకి వస్తాండి
ఉమ్ ఆ రోజు మంచిగా పోదుగల అందరం గుడి పోయి సాయంత్రం వచ్చి వండుకొని కేకా కట్ చేపిచ్చి నల్గొండల్లే
లో అయితేయితే అక్కడ పానగలి పోయి రావచ్చు
ఆ వంశప్ గుడి